హలో
హలో
హు
హ్ ఆ చప్పురా
ఏం జేస్తున్నావ్ హాయ్
ఏం చేయలే ఉరికే ఉన్నా పడుకోని.
మేము బయటకి వచ్చినం.
ఎక్కడికి?
ఊరికే అట్లా హార్తి కాడ
హుమ్ బాలేదు పడుకోవచ్చు కదా అవ స్రమా
ఏ ఇంట్లో ఏ నాకు నచ్చలా ఇంట్లో వెదరు. ఇడ ఎందో జనమ్మా సెవెన్ ఎంత సెవెన్ టెన్ వచ్చి నియర్లీ ఏందో ఎంత లైటింగ్ ఉందో ఆ ఎంత లైటింగ్ ఉందో.
నైయిట్ అవ్వలే
అ నాకు పిచ్చిలేస్తాంది అందుకనే
హ్ మాకేమో ఇంక సెవెన్ టెనె అయితది ఇంకా నైట్ అవ్వలేదు.
ఆ ఫుల్ ఎట్లుందంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అయితది చూడు ముందు నా
అంత లేదు కానీ ఇప్పుడు సిక్స్ థర్టీ అని అంత ఉంది మాకు.
ఆ
ఎందో ఈ క్లైమేట్ నిజంగా నువ్వు చెప్పినట్టు యూ ఎస్ ఎ అయిపోతదేమో.
ఆ
యూ ఎస్ ఎ అయిపోతదేమో నువ్వు చెప్పినట్టు.
ఆ
హ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఎళ్ళి పోతది అట్లఅయితే.
అదే ఆ ట్లే ఉంది చూస్స్తుంటే.
హ్ షర్ట్ బావుంది చానా.
థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ.
చానా అంటే చానా ఇంగా ష హ్ అదే అదే. ఇట్లో లేట్ అయినా కాని కొంచెం మంచిగనే అవుట్పుట్ ఇచ్చిండు.
ఇస్తాడు వాడి డేట్ అంతే ఇంకోటి పాడు చేసాడు, అది సరి చేసి ఇస్తా అన్నాడు. ఇప్పుడు వస్తాగా అప్పుడు ఇస్తాను ఇంకోటి కుడుతున్నాడు. మూడు దాంట్లో ఇదోకటి. ఇంకోటి ఎట్లుందో కూడా ఆ కలరే మర్చిపోయా నేనైతే గ్రే అనుకుం టా ఇంకోటినాది.
హ్ ఇట్లా స్లీవ్ ఫోల్డ్ చేస్తనే డిగ్నిటీ ఉంటది. నువ్వ ఎందో బే గ్గర్ లాగ ఉంది. అది అప్పుడే స్లీవ్స్ నార్మల్ గా క్లోజ్ చేసుం టే
సర్లే బాబు ఇంకేం ఫోల్డ్ చేసాగా. నేను ఫస్ట్ ఫోల్డ్ చేద్దాంమనే అనుకున్నా. తర్వాత ఇగా ఏమో బాగుండదేమో అని మళ్ళీ తీసేసి మళ్ళీ ఎసుకున్నా.
అది నువ్వు స్లీవ్స్ క్లోజ్ చేస్ కున్న వీడియో లో ఇట్ల హ్యాండ్ తీస్ పాకెట్ లో పెట్టుకున్నవు. అదే హ్యాండ్ నువ్వు నార్మల్ గా స్లీవ్ ఫోల్డ్ చేసుకున్నాక పెట్టుకొని విడియో పంపించిఉండుంటే ఫ్లాట్ ఇంగా
నేను మీ ఎం దో పొద్దున్నే ఈరోజు
లేజీ లేజీగ ఉన్నావా.
లేజీ ఏం లేద్ సరిగా నిద్దర్ లేదు. ఫోర్ ఓ క్లాక్ అప్పుడు లేశినప్పుడు ఇంకా సరి గ్గా పడుకోలేదా. తర్వాతా స్నానం కెళ్ళొచ్చే లోపు నింకా కాలేజ్ వెళ్ళే వరకు ఎన్నిసార్లు పవర్ కట్ అయిందోచ్చ్ చిరాకొచ్చేశింది.
ఓయమ్మో
పోయింది. తర్వాతా మళ్ళి సూటోకి వెళ్దాం అన్నాడు.
ఊ ఏంద్ మొన్నటి నుంచి పోతానే ఉన్నారా.
దానికి నిన్న ఆ షర్ట్ ఏసుకుంది. ఆ పోను ఆ
ఊ ఓకే
నాకిీ వాడ్ ఊ దూరం ఉన్నంత సేపు వాడు నచ్చుతాడూ. వాడు దగ్గరకు వచ్చినాకా వాడు మాట్లాడ్ దాంతో చూస్తే వాడు అంటనే నాకు నచ్చనే నచ్చదు. అర్ధ మూడ్ స్పాయిల్ చేశేసాడు అప్పుడే వచ్చి ఈవినింగ్ వచ్చాగా ఏం మెంటలోడు ఏం మనుషులో ఏమొ అబ్బా. ఈ రోజూ వచ్చింటే ఒకవేళ స్ ఫోటోకి ఆరాం ఉండేది. ఎందుకని నితిన్ అప్పుడు నాకు నితిన్ అసల్ కాలే చేయ్యట్లే. కాల్ అంటే కాలే అస్సల్ చేయట్లే. ఇప్ ఇప్పుడ్ అస్సల్ చేయడూ. నేను ఎవరితో అన్నా ఏమన్నా బయట ఉంటీ ఫ్రెండ్స్ సో ఏమైనా ఎంజాయ్ చేస్తునప్పుడు చేసి సంపుతాడు అలా.
అడుగుతావు గదా ఎందుకు వస్తా వస్తా వస్త్ స్తా వస్తా రానూ నీ రావు అనీ. నన్నీ ఊ నేను వచ్చినప్పుడూ నితిన్ ఫోన్ చేశినాడు అనుకో ఇంగ ఏమన్నా నేన్ సరేలే నేను పోయేసి వస్తాను నువ్వు చెప్న్నావు అనుకో ఇంగ అయిప్ పోయింది అది. ఇంగ డిప్రెషన్లో కి ఎళ్ళిపోతాడ్ డీప్ డిప్రెషన్లోకి. ఇంగంతే ఇంగేమేమ్ పల్
ఇంకేం లేదు ఎళ్ళిపోత్ తాడు నితిన్ ఇంకా. ఎప్పుడో వరకు ట్వంటీ టూ వరకో ఎప్పుడో ఎగ్జామ్స్ అంటా ఫా సెమ్ మ్మ్ ఇప్పుడూ రేపటి నింగా స్టార్టు. ట్వంటీ టూ అప్పుడు అయితుందంట్ టే ఇంక ఇంటికెళ్ళిపోతాడు. ఊ ఇంటికెళ్తే ఇంగ కాల్ చేశ్ జేముండదు. ఎప్పుడో ఒకసారి చేస్తాడంతే.
అదొక్క రీజన్ వల్లనే నీ మూడు డ్రాప్ అయిపోతాంది. మొన్న తేజా గూడా తిట్టినాడు వస్త్ స్తాను అంటావు రావు ఏందో నీ కథ అర్థమే గాదు అంటే మళ్ళీ చెప్పా నువ్వు ఎప్పుడో వచ్చేద్ చెప్పురా నాయనా. నాకు మాయన్న ఎంగేజ్మెంట్ ఉంది నేను పోతానూ. నువ్వు నేను పోయినంక ఈడికి వచ్చినావనుకో ఇంగా ఉండలేవ్ ధీరజ్ గాన్తో పాటు రూమ్ లో
ఆ
ఊ వస్తాన్లే నువ్వు పోయినంక చెప్పు బేంగళూర్కి అని చెప్తి.
ఆ
నాకీ ఈడ నచ్చలే అసల్ ఇంట్లో. ఫీవర్ తగ్గిందనుకో ఈ వీక్ లో బాంబ్ పేలుస్ స్తా మీ డిబ్బూర్లో.
ఆ
ఫీవర్ తగ్గిందా అయిపాయ్ ఇంగా.
ఆ
హమ్
నేను మోహర్రం నెక్స్ట్ వీక్ అయిపోతది అయి వస్తుందమ్మ నెక్స్ట్ వీక్ వెళ్లి వద్దాం అనుకున్నా పుట్ట పర్తికి కానీ నెక్స్ట్ వీక్ కా అవుతుందో లేదో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమో రావాల్సి వస్తుంది అనుకుంటా
సెవెంటీన్త్ లేదా ఎయిటీన్త్ తెలుస్తది మన ఊర్లో స్టార్ట్ హా లేదా అని చెప్పి
ఉం
సేవెంటేంత్ మిస్ అయితే ఇంగ నెక్స్ట్ మంతే అయితది
నాకు ఈడా ఉండాలని లేదు ఇంటికి రావాలని లేదు నాకు ఆడికి పోవాల అలాంటిది నాకు ఏమేమో అయిపోతుంది అప్పుడు ఇంకా ఈవినింగ్ ఇంకా ఒకలా బాధ అయితుంది ఎందుక
ఎందుకు బాధ
తెలీయదు
ఉం
తెలీదు
నిన్న రాత్రి కంప్లీట్గా కనిపిచ్చిందిరా నీ స్టైల్
హుమ్
ఉం అట్లా పెట్టంటే ఏందేందో పెడతావు
భ సర్ ఏమ్లే బాబు ఏదో మాగురాదు అని పల్
వొద్దు ఆ మాట
ఒక అప్పుడు అక్మల్ ఒక మాట చెప్పినాడు ఒకప్పుడు ఇంకా ఇం ఇంకా ఎక్కువ బాధలు ఎక్కువ ఎక్కువ మూడ్ ఆఫ్ అయిపోయింది
నేను వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటివి చెప్పినావు అనుకో అడిగ వచ్చి ందదారయితే అంత
అట్లా కాదు నేను ఆల్రెడీ నా లుక్స్ ని ఇంకా నా కలర్ ని ఇంకా నేను ఆల్రెడీ ఇన్సెక్యూర్ ఉన్నా ఎక్కువనే ఉన్నా నేను ఇంకా నువ్వు నన్ను చూసింటే ఫస్ట్మ్ ఫస్ట్ సెమ్ టు ఆల్మోస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ సేంమ్ వరకు కు నేను మాస్క్ లేకుండా కాలేజీకి క్లాస్ లో అడుగు పెట్టేదే కాదు నేను అంత ఇన్ సెక్యూర్ ఉండేదాన్ని నేను అది ఎలానో ఇంగ ఎవడు చూడాలే ఇట్లా ఉంటే బాగోదు ఓవర్కమ్ అవ్వాలి ఓర్ కం అవ్వాలని నేను తీసేసి ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు అసలు మాస్క్ వేసుకోకుండా పోతున్నా నేను ఓకేనా ఆ వాడు చూస్తే ఇప్పుడే ఏమో అన్నాడు అంటే నేను నిన్ను చూడలేదు లే చెప్పేవాడిని కర్రీదానా అని అంటున్నాడు
ఉం ఖచ్చితంగా కొడతా చూడు వాన్ని అ వచ్చినప్పు ప్పుడు కనుక్కోని అయిన ఖచ్చితంగా కొడతా ఏమన్నాడు
అది స్మార్ట్ ఇండియా హకథాన్ జరుగుతుందిలే ఇంకా కాలేజ్ లో దానికి వాడు అప్పుడు ఏమన్నా న్నడూ లాస్ట్ టైమ్ చేసాము మేము టాప్ ఫిఫ్టీ లో వచ్చాము ఇంకా కానీ టాప్ టాప్ ఫిఫ్టీ అంతే వచ్చాం దాని తర్వాత పోలే నెక్స్ట్ స్టెప్ కి తర్వాత ఈసారి చేద్దాం అన్నాడు వాడే చేద్దామన్నాడు సర్లే అని నేను చేద్దామన్నా దాంట్లో ఒక ఉమెన్ అంటే ఒక గర్ల్ కంపల్సరీ సిక్స్ మెంబర్స్ టీం దాంట్లో అట్లీస్ట్ ఒక గర్ల్ ఉండాల అట్లీస్ట్ ఒక గర్ల్ ఇంకెన్నమన్నయినా ఉండొచ్చు గర్ల్స్ బాయ్స్ ఎంతనా ఉండొచ్చు కానీ ఒక గర్ల్ కంపల్సరీ అలా నన్ను లాస్ట్ టైం పెట్టుకట్టుకున్నాడు సరే ఓకే ఈసారి నేను నా ఇంట్రెస్ట్ తో పోవాలి చేద్దాము అది ఇది అన్నాడు నేను అవును చేద్దాం అది ఇదన్న అప్పుడు ఈవినింగ్ ఫోన్ మాట్లాడుతూ వాడు రూమ్మేట్ ని అడుగుతున్నాడు వాడు ముస్లిం లే వాడు నిన్నాడు లాస్ట్ టైమ్ మా గ్రూప్ లోనే టీమ్ లో వాని అడిగాడా ఇట్లా చేస్తావా ఫోజియో ఉంటుంది నువ్వు నేను వదేది అంటే నా పేరు చెప్పిన తర్వాత ఏమన్నాడో వాడు అటుపక్క వాడు ఏమన్నాడో తెలీదు వీడైతే ఇంకో ఆప్షన్ లేదు అన్నాడు
ఉ
అంటే ఇప్పుడు నన్ను ఆప్షన్ లేగా నన్ను పెట్టుకుంటున్నారు
వాడేంది ఆప్షన్ బొంగు
నాకు చెప్తా ఇవంతా చెప్పేసి నాకు ఇలా అంతా హట్ అయిపోతుంది నేనేమి ని టీమ్ లో ఉన్నాండిలే అని చెప్పి పీలేక వాళ్ళు రూమ్మేట్ చేస్తుందంట ఆమె ఆమె టీమ్ లోకి వెళ్ళిపోతా కుదిరేతే ఏ నాకు అవసరం లేదు ఇట్లా ఇట్లా అంత వాల్యూ లేని చోట నేను ఉండాలని అనుకోను
అంతే
అ
అహ
అంత నేను ముందే నేను నాకు ఎన్నో బాధలు ఉంటే నే ఏమేమో బాధలు చేసుకుంటాం అంత దాని తర్వాత మళ్ళీ నన్ను నాక అంతా ఇలా చెప్తే
ఉ వాడేమన్నా సైకో లేకుంటే ఉ హు ఆ